హలో!
హలో!
ఏం చేస్తున్నారు?
ఏం లేదు, మీరేం చేస్తున్నారు?
ఏం లేదు తిన్నరా
తిన్నం మీర్ తిన్నరా
ఇంకా లేదు.
ఏ
మా మమ్మీ డాడీ బైటికెళ్ళారు వచ్చినాక తిందామని తిన్లె మీరేం తిన్నారు
అన్నమే తిన్నాం. టైం నైన్ అయితుంది కదా ఇంకా తిన్లేదా
లేదండి.
ఎన్నో క్లాక్ కొస్తరు మమ్మీ, డాడీ వాళ్ళు
టెన్ వరకి వస్తా అన్నారు ఇగ వచ్చాక తినాలి.
మ్ హ్ ఆ టైం వర్కా
హ ఆ
మ్ హ్
మీరేం తిన్నారు, ఏం కర్రీ?
అన్నమే తిన్నాం.
అన్నం తిన్నారా అచ్చా
మీదేం కర్రీ
కాది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది.
అ
ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న.
మ్ హ్
ఆ
వర్షం వచ్చేలాగుంది.
అవును మా కూడా వస్తది కావచ్చు బయట మంచి చల్లగుంది.
మ్ చల్లగా ఉంది బైట్నే పైనే పడుకుంటున్నం.
అవునా ఇవాళ ఎక్కడ పడుకుంటారు.
ఇవాళ గుడా పైన్నే
అవునా
మ్
కాదా ఇంట్లో పడుకోవట్లే? హలో! హలో! హలో! హలో! ఇంట్లో పడుకుంట్లేర్ హలో! అవునా తీ ఫైన చల్లగా వస్తుందా ఆ ఉ అవునా
నువ్వు కూడా కనబడుతుం ఊహు కాలేజ్ కెళ్ళావు రోజు
స్కూటీ మీద ఎల్త
ఇక్కడ కాలేజ్ హలో హలో హలో
కాలేజ స్కూటీ మీద వెళ్తా
మో లాంగ్ కదా
లాంగే కానీ అలవాటే అ ఆ లంచ్ బాక్స్ తీసుకెళతా మీరు ఏం జేస్తున్నారు ఇంకా తిన్నర
ఏంటది ఎగ్
అచ్చా
ఉ
ఎగ్ మీరే వంట చేసారా
ఉ నేనే
అవునా ఎలా వండుతారు ఎగ్ కర్రి చెప్తావా నాకు
చెప్తాను
చెప్పరా
ఆనియన్స్ ఫస్ట్ ఆయిల్ తర్వాత ఆనియన్స్ వన్స్ ఎగ్ లాకా డి ఫ్రై అయినంక ఎగ్స్
ఆ ఇంకా మీకు ఫేవరెట్ కర్రీ ఏంటి చికెన్ బిర్యానీ
చికెన్ బిర్యానీ ఉ
తాను ఇష్టంలే
అవునా
ఇష్టమా చికెన్ బిర్యానీ
ఇష్టం
ఎలా చేస్తారు మీరు చికెన్ బిర్యానీ ఉ మంచిగా చికెన్ తెచ్చుకొని ఫ్రెష్ గా కడుక్కొని మసాలాలు తెచ్చుకొని ఆనియన్ నార్మల్ ఆ ఆయిల్లో ఫ్రై చేసుకొని
మ్మ్
చికెన్ అంతా చికెన్ ఆనియన్ ఆ చికెన్ మసాలా కొత్తిమీరీ కస్తూరి మేతి అవన్నీ మ్యాగినేట్ చేసుకోవాలి రాత్రి అయిన పెట్టుకోవచ్చు వండుకునే గంట ముందు అయినా పెట్టుకోవచ్
ఉహ్మ్
పెట్టుకొని ఇంగా మంచిగ ఆ రైస్ ఏం చేయాలంటే ఫిఫ్టీ పర్సెంటే ఏ కుక్ చేయాలే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ జెసి
హలో
హలో
హలో
ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేయాలి
ఉహ్మ్
ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేస్తే అయిపోయిది
ఉహ్మ్
ఇ రెండు దాంట్లో వేసుకొని దాంట్లోకి వేసుకుంటే అయిపోయిద్ది
ఉహ్మ్
ఇంక ఈ మధ్య షాపింగ్ కి ఎట్టలేవే షాపింగ్ కి ఎళ్ళా
షాపింగ్ ఇంక నీ టెంపుల్స్ కి బయటికి
వెళ్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ అల
ఎక్కడికి
ఉ ఒక పెద్ద టెంపుల్ అరుణాచలం అలా వెళ్దాం అనుకుంటున్న
బావుంటల హ్మ్
ఇంకా విజిట్ చూడాల్సిన ప్లేస్ కద
హ్మ్ హ్మ్
ఎల్లారనుకోన్న వెళ్లాలి ఈ వీక్లోనే వెళ్త
మొత్తం ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్ తోట ఫ్రెండ్సా ఫ్యామలీయా
ఇంగ ఫ్యామిలీ మెంబెర్స్ తోనే
ఉహ్మ్
యా ఇంగ మా పెద్దమ్మ వాళ్ళు మేము
ఊహు
మీరు సింగిలా మ్యారేజ్ అయింద
మ్యారేజ్ అయింది
నా ఫుడ్ ఇంకా అక్కడ తినడమే ఈడ వండుకొని పోయినా కరాబ్ అయితది కద ఒకటో నైట్ రోజే వండుకుంటాం మళ్ళీ తరువాత కేట్లాయిన ఖరాబ్ ఐద్ధి వేస్ట్ ఐద్ధి అవసరమా
హ్మ్
హ్మ్
హ్మ్
మీకు ఎలా రోజు బోర్ కొట్టట్లేద
కొడతుంది
ఏం జెస్తరు మరి
ఎం లేదు కాలినే
అవునా
మ్
ఎండల్ బాగా కొట్ కొడ్తున్నయా మీకు నార్మల్ ఉందా
గోరంగ్ ఎండలు
అవునా మీక్ ఏ సీజన్ అంటే ఇష్టం సమ్మర్, వింటర్
సమ్మర్
అ ఈ ఎండలే ఇష్టమా
నో నో వర్షాల్ వర్షాలే
వర్షాల్ ఇష్టమా ఎందుకు వర్షంలో ఆడుకోవచ్చ
మంచిగ ఆడుకోవచ్చు సలికి మంచిగ చద్దర్ కప్పుకోన్ పండుకోవచ్చు.
మీకు?
వర్ ఏది ఇష్టం లేదీ ఎండన బాగ గొడ్తది వర్షంమా బాగ్ గొడ్ తది. అన్ని బాగుంటయి ఏ సీజన్ అనేద్ లేదు. అంటం గదా ఏది ఎక్కువ వచ్చినా తట్టుకోలేం.
హ్మ్ మ్
ఆ అట్ల నా బాడీ అం న్నట్టు అందరు కొన్ని సంఘటనలంటే నాది కొంచం సలొచ్చినా వచ్చినా చలిపెడతది. కొంచం ఎండ కొట్టినా ఎండ దెబ్బ తాకుతది. కొంచం వర్షం పడ్డా అబ్బో ఈ వర్షంలొ నేన్ పోనంట.
మ్ మ్ అన్నీటికి
ఆ
హ్ మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ వాళ్ళది ఫ్రెండ్స్ ఇంటి కాడా
మా ఫ్రెండ్స్ ఇంటి దగ్గరే మా ఫ్రెండ్ ఉండదా ఈ మధ్య బిజి అయిన్లు అందరు ఫ్రెండ్కి పెళ్లైంది. అది వాళ్ళ అత్తగారింటికాన్నే ఉంటుంది. వాళ్ళ అత్తగారింటికి తెల్సిందేగ మీక్ ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఎట్లుంటదో
మ్ తెల్సు
కున్నా వాళ్ళ హస్బెండ్ రాంగనే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఫోనే మాట్లాడ్తుందని చెప్ప అదేమో ఫోనే మాట్లాడ్తలేదు మాతోటి
అమ్మో ఓ అలా టార్చర్ ఉండద్దు.
వాళ్లే ఎందంటే వాళ్ళ అత్త పొద్దున ఎనిమిది గంటలక్ తల స్నానం జేత్తే మధ్యాహ్నం పన్నెండయ్యేదాక పూజ గదికెల్లి బైటిక్ రాదు.
అమ్మో!
మళ్ళ ఈమె రోజు తల స్నానం చేయాలె బై మిస్టేక్ బెడ్ మీద స్లిప్ ఉన్నదన్ ముట్టుకుంటే అద్ ఎందుకు ముట్టుకున్నవ్ తల స్నానం చేయిపో ఆల్రెడీ చేసినంకే మళ్ళ తల స్నానం
వామ్మో! మరి ఆమె నెత్తుది నెత్తుంటుందా పోతుందా?
ఏ ఆ రోజు తలస్నానం చేయాల్ అంత సేప్ పూజ గదిలో ఏం చేత్తరు. ఏమో లేండి ఇగ అందుకే ఈ పెళ్ళిళ్ ఇ అన్ని మంతోని కాదు
హ్మ్ అయితే మీరు చేసుకోలేదా మరి మ్యారేజ్
లేదండి చేసుకోలేదు
అమ్మ ఎందుకు లేట్ మరి ఇంకా
ఇగ మనకు పెళ్లెందుకులేండి చేసుకున్న వాళ్లే అం థాగ ఉన్నారు హ్మ్ సరే అండి బాయ్